హలో నమస్తే మస్కారంమండి
నమస్కారం అండి
ఆ ఏం చేస్తున్నారంండి
ఏం లేదండి ఇంట్లో గమ్మని ఉన్నామ అండి
అవునా భోజనం చేసారా అండి
చేసామండి ఇందాకే మీరేం చేస్తున్నారండి
నేను జస్ట్ అలా మా పాఠశాల దగ్గరికి వచ్చానండి
అవునా అండి
కాదండి మీకు తెలిసిన కొన్ని వివరాలు మాతో పంచుకోగలరా
ఆ తప్పకుండా పంచుకోగలండి ఏం వీరవరా కాలండి
అంటే ఆహార విషయాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటారు అని కొంచెం తెలుసుకోవాలని ఉంది మాకి
ఆ తప్పకుండా అండి తప్పకుండా చెప్తానండి
ఆ అవునా అండి మీకు ఎలాంటి ఆహార పదార్థ పత్తాలంటే ఇష్టమ అండి
నాకు ఎలాంటి ఆహార పడతాలంటే పౌష్టికా ఆహారము అంటే ఎక్కువ శాతం ప్రోటీన్సు అంటే క్యాల్షియం ఉంటాయి కదండి అంత పౌష్టికంగా ఆహారము
అవునండి ప్రోటీన్ ఫుడ్సా
అలాంటివి అయితే ఎక్కువ ఇష్టం అండి ఇంకా జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తానండి
అవునండి
మీకండి
నాకుొచ్చేసి నేను కూడా ఎక్కువ జంక్ ఫుడ్ తి అవాయిడ్ చేస్తానండి మామూలుగా ఇంట్లో చేసిన ఫుడ్డే తినడానికి ఎక్కువ వీలు చూపిస్తాను మీరు ఇంట్లో ఆహార ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తింటారా బయట చేసిన ఆహార పదార్థలు తింటారా అండి
చిన్న ఆహార పదార్ధమే తింటామండి
అవునా అండి నేను ఎక్కువ ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తింటానండి ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అట్లా బయట తీడానికి ఇష్టపడ్ తంటాను
నేను వీక్లీ వన్స్ కూడా తిననండి ఇంగా తప్పనిసరిలో ఇంగా ఎక్కడన్నా లాంగ్ జర్నీ ఉన్నప్పుడు ఫుడ్ దొరకదే అట్లాంటి టైమ్ లో ఇంగా తప్పనిస ఇంగ జంక్ ఫుడ్ తింటానుండి
అవునా అండి ఇంట్లో చేసిన పదార్థాలు ఏవైనా మాకి మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు మాతో ఏమైనా షేర్ చేసుకుంటారండి పంచుకోగలర
ఆ తప్పకుండా పంచుకుంటానండి బిర్యానీ చేస్తానండి సండే సండే బిర్యానీ చేస్ స్తానండీ అదంటే నాకు చానా ఇష్ ష్టంమండి తినడానికి
అవునండి
మీకండి
నాగుణా వచ్చేసి ఇంట్లో మా ఇంట్లో చేపల కర్రీ చేస్తారండి ఆదివారము ఆ అంటే వీక్లీ ఓసారి చేసారండి అది చేపల కూర మా అమ్మ చేసే చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు చేపల కూర తింటారా అండి
ఆ తింటానండి మంత్ ఒక టూ టైమ్స్ తింటానండి ఎక్కువ ఆయడ్ చేసా
అవునండి
అంటే దాంట్లో దాంట్లో ఎక్కువ యా ప్రోటీన్స్ ఫ్యాట్స్ యావి ఉంటాయో అలాంటి ఆకుకూరలు ఎక్కువ తింటానండి
ఆ అవునండి ఎక్కువ నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారా వెజ్ వేజ్ తినడానికి ఇష్టపడతారా అండి మీరు
నేనా అండి నాన్వెజే అండి
అవునా
మీరండి
నేను కూడా ఎక్కువ నాన్వెజ్ ఇష్టపడతానండి కానీ నాన్ వెజ్ ఆ ఏ ఎక్కువ ఆయిల్ ఐటమ్స్ అంటే అలాంటివి తనుకోకుండా మాములుగా ఇంట్లో చేసినా అయితే ఇష్ ష్టపడి తింటానండీ
ఎందుకండి
అన్ అంటే ఆయిల్ ఎక్కువ వాడిండేదే వాడ్ వత్తర్ కదండి బయట అయితే ఇంట్లో అలా కాదు కదండి మనం మనం కావాల్సినంత ఆయిల్ వేసుకుంటాము బయట ఆయిల్ ఎక్కువ ఏస్తరు. అందుకు మనము ఇంట్లోనే తినడానికి ఇష్టపడతామండి
నేను కూడా ఇంట్లోనే ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో అలా నేను తింటానండి తయారు చేసుకొని తిన్
కాదండి మీరు సమ్మర్ సమ్మర్లో ఏ ఏలాంటి ఫుడ్ తినడానికి ఇష్టపడతారండి మీరు.
అమ్మర్లో అయితే హీట్ తక్కువ ఉన్న ఉన్నే ఫుడ్ ఉంటాయి కదండి లైక్ చపాతీసు చపాతీ హీట్ ఎక్కువ ఉంటుందండి అవా అవాయిడ్ చేసి, పొప్పు అన్నము మజ్జిగ ఇంగా బయట దర్ కా కూల్ కూల్ డ్రింక్స్ ఇగా ఉండాయ్ చియా సీడ్స్ లెమన్ అలా జ్యూస్ చేసుకొని తాగ్ తానండి
ఆ అవునండి నేను ఎక్కువ సమ్మర్ లో కాబట్టి ఎక్కువ అంటే బయట జ్యూస్లు కాకోకుండా ఇంట్లోనే జ్యూస్లు తయారు చేసుకొని తాగుతండి. బయట ఎక్కువ షుగర్స్ అవి ఏసి చేస్తారు కదాంన్ అండి అందుకు అట్లా లేకోకుండా ఇంట్లోనే చేసి తాతానండి మీరు మీరూ సబ్జా గింజాలు చయాసీడ్స్ అవి నీలల్లోకి వేసుకొని తాగండి చాలా హెల్త్ కి చానా ఇవి అది బెనిఫిట్.
అండి నేను తక్కువ కాస్ట్తో వస్తాయండి అది కానీ
అవునండి మీకు ఇష్టమైన స్వీట్ ఏదో మాకు
స్వీట్ అంటే తిననండి నేను అవునండి మీక్
నాకొచ్చేసి స్వీట్స్ లో వచ్చేసి అదీ గ్ తిరుపతి లడ్డూ అంటే చాలా ఇష్టం అండి ఎక్కువ తినడానికి ఇష్టపడతా అంటాను. అలాగే వచ్చేసి ఇంగా బేకరీలో దొరికే స్వీట్స్ కూడా ఎక్కువ తినను కానీ కొంచెం ఇష్టమే అండి బేకరీలో స్వీట్స్ అంటే
అంటే బేకరీ స్వీట్స్ అంటే కొంచెం అవాయిడ్ చేయాలి కదండి
అవునండి. ఎక్కువ శాతం బేకరీస్ ఫుడ్ ఫుడ్ అయితే తినను అదే ఆ ఆ ఐటమ్స్ ఇంట్లో చేపించుకొని తింటాండి. మీరు మీరు తిన్ అట్లా తింటారా అండి ఇంట్లో చెపి ని స్వీట్స్
ఆ లేదండి. నేను స్వీటే తిన్నానండి. ఎక్కువ
అవునా అండి. ఇంకేమైనా మీకి తెలిసిన ఫు ఫుడ్ గురించి చెప్పగలరా అండి. ఫేమస్ మీ ఏరియాలో ఫేమస్ ఫుడ్
అంటే మా ఏరియాలో ఫేమస్ ఫుడ్ అంటే స్వీట్లల్లలా అయితే ఇదండి. ఆ పూతరేకులు అంటారు. కదండి.
ఆ అవునండి. అవునండి.
అదంటే ఎక్కువ ఫేమస్ అండి.
అవునా అండి. ఆ తిన్నా అండి. నేను దానిలో చాలా రకాలు ఉంటాయి. బెల్లం పూతిరేకులు కొబ్బరి పూతిరేకులు దాంట్లో నెయ్యి యేసి చేస్తారు. ఆ చాలా బాగుంటాయండి. పూతరాగులు, పూతరేకులు మీకు మడతా కాజా గురించి తెలుసా అండి.
ఆ తెలుస్ అండి
ముంచి చేస్తారు.
ఆ బాగుంటుందండి. అది కూడా ట్రై చేసాం
అవునా అండి.
మీకే ఎ స్వీట్లు అంటే ఇష్టం అండి.
నాకోచ్చేసి ఎక్కువ వచ్చేసి లడ్డు అయితే తింటానండి. నే ఎక్కువ
అవునా అండి అంటే దేవ్ దేవస్త్
అవునండి. దేవస్థానంలో చేసిన లడ్డు
ఆ చానా పరిశ్రుబ్ చానా పరిశుభ్రంగా చేసే
ఆ అవునండి. ఎక్కువ నెయ్యి వేసి చేస్ ఉంటారు కాబట్టి టి, నీది ద్రాక్ష, గోడంబి ఇలాంటి రేసి చేస్తారండి అందుకు చాలా ఇష్టం అండి
అవునండి
అవునండి
అంటే మీరు సమ్మర్ లో ఎలాంటి ఫుడ్ ఎక్కువ తింటారండి
అంటే సమ్మర్ లో వచ్చేసి ఎక్కువ ఫుడ్ అంటే లైట్ ఫుడ్ తింటానండి ఎక్కువ హెవీ ఫుడ్ తినుకోకుండా పెరుగనము ఇలాగా బాడికి ఎక్కువ చలవ చేసే ఫుడ్ తింటానండి ఇంకా ఫ్రూట్స్ లో వచ్చేసి వాటర్ మిలాన్ ఇలాంటివి తీసుకుంటానండీ మీరు అలా జ్యూసులు తాగుతారా అండి సమ్మర్ లో మీరు జ్యూసులు తాగుతారా అండి హలో
ఆ చెప్పండి ఆ వినపడుతుంది అండి
సమ్మర్ లో ఏమైనా జ్యూసులు ఏ ఏ రకమైన జ్యూసులు ఏ ఏ రకమైన ఫ్రూట్స్ తీసుకోవడానికి ఉయో తీసు ఉంటారండి మీరు
సమ్మర్ లో అయితే నైన్టీ పర్సెంట్ జ్యూసు హోమ్మేడ్ జ్యూస్లే తాగుతానండి అంటే వాటర్ మిలాన్ జ్యూస్ కావచ్చు గ్రేఫ్ జ్యూస్ కావచ్చు చూ అంటే నీళ్ళల్లో కొంచెము ఉప్పు వేస్కొని ఒక నిమ్మకాయ వేస్కొని అంతే
అవునండి
అలాంటి వ్యక్తులు అత ఇంకా సమ్మర్ సీజన్ లో ఫ్రూట్స్ అంటే ఇంకా గుర్తుక వచ్చ అదే మనకి మ్యాంగో కదండి
అవునండి
ఆ మా ఫ్రెండ్ గారిని తపుంది వాళ్తల వ మ్యాంగల్ బక తాడివాడ
మీఘాల మ అంటే తెలుసా అండి
ఆ తెలుస అండి రంజాన్ సీజన్ లో హలీం
హాల ఏమ్ లో ఏమన్నా ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా అండి మీకి
అంటే నేను నిన్నదైతే చికెన్ హలీము మటన్ హలీము బీఫ్దిి ఇంకా కాజు హలీము ఇం నెయ్యి నెయ్యి హలీం అని ఇంకోటి ఉంటుందండి అలాంటివండి మీకు ఏమంది తెలుస్తుండి
నాకుొచ్చేసి చికెను చికెన్ హలీము మటన్ హలీము అనేది తెలుసాండి ఇంకా మిగతాని తెలేవు మీరు ఎప్పుడైనా హలీం టేస్ట్ చేసారా అండి
ఆ చేశానండి చానా సార్లు
అయే నేను ఇంగ చేలేదండి దా అది టేస్ట్ చెయ్లాన్ దాన్కోసం వెయిట్ చేస్సున్నాను ఎలా ఉంటుందండి టేస్టేమన్నా చొప్పగల్రా
అంటే ఆ టేస్ట్ చెప్పే కాదండి అది. అంత సీక్రెట్గుంటుందండి. ఆ టేస్ట్ అంటే నోటి తో చెప్పడానికి వీలు కాకుండా ఉంటుందండి
ఆ అవునండి మీరేక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారాండి. సీ ఫుడ్డు, ప్రోటీన్ ఫుడ్డు, అలాగా
అవునండి తీసుకుంటా. అంటే వీక్లీ వన్స్ చికన్ దిసుకుంటానండి ఇంగా వీక్లీ ఓ ఫై టైమ్స్ ఎగ్గండి డైలీ ఓ టు ఎగ్ససండి
ఆ మీరు చికెను కర్రీదో తినడానికి ఇష్టపడతారా. ల్యాకుండే, ఎలాగా. మీరు కబాబ్తో తినడానికి ఇష్టపడతారా ఎలా ఏ, టైప్ రెసిపీ అంటే, చికెన్లో మీకీష్టమండి
అంటే, చికెన్ అన్నా గడా. నేన్ చికెన్ ఎక్కువ తిననండి, ఆడ
అవున్ నండి
టనే అండి ఎక్కువ తినేది. మంత్లీ ఓ, టూ టైమ్స్ దేచ్చుకుంటాము
అవునండి. అవునండి, ఎక్కువ మటన్ ఫ్రైల్, ఫ్రైతో తినడానికి ఇష్టపడతారా కర్రీతో తినడానికి ఇష్టపడతారా అండి మీరు
కర్రీతోనే అండి. మీరేలా తింటారండి
నేనోచ్చేసి మటనేక్ క్కువగా తిన్నండి. చికెనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. మటన్ అలవాట్లేదండి. నాకి చికెన్ ఎక్కువ కర్రీతో వచ్చేసి కర్రీ రైస్ పెట్టుకొని తింటనండి
ఆ చానా కమ్మగా ఉంటుందండి
చానా కమ్మగా ఉం అందే
ఇంగా నాటుకోళ్ళంటారు గదండి. అవునండి అదే నాటుకోళ్ళంటారే నాటికోడి వి చికను మరి ఇది రగి ముద్ద
ఆ రాగి ముద్ద నాటిగోడి పులుసు రాగి ముద్ద అది చాలా రాయలసీమ చాలా బాగా ఫేమస్ అండి అది ఆ కాంబినేషను మనకి మీరచ్చి అలా
ఆ టేస్ట్ చేశానండి
మీకు తెలిసిన స సమాచ చారాన్ని మాకు అంది అందజేసినందుకు చాలా ధన్యవాదాలండి
మీకు కూడా ధన్యవాదాలండి మీకుతో చిన్న సమాచారాన్ని మాతో అందజేసినందుకు